హలో
కాల్ కనెక్ట్ అవ్వట్లేదు అన్నారు కనెక్ట్ అయింది
అదే ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తె ఇంకొకటి జీరో వచ్చింది
ఇగ ఏమో ఏం జీరో
ఆ టాస్క్ది అది ఏదో ఒకటి జీరో హ్మ్ అది మళ్ళీ చూద్దాం లె
ఉ
అందుకే కాల్ జేస్తి ఇప్పుడు ఆ వస్తాంది ఇప్పుడు టీ అయిందా టీ తాగార
ఎన్ని ఇంటికి అలవాట్లేదమ్మా ఇలాగా
ఆ
మీరు
అప్పుడే టీ అయిపోయింది బాబు లేచినాడు
ఆలోర్ చేయలేదా మరి
లేదు లేదు అమ్మ దగ్గర వదిలేస్ వచ్చినాను ఆడుకుంటున్నాడు పాప ఆడుకుంటుంది ఉహుహ్
స్టార్ట్ చేయండి మరి ఎక్సెలింగ్ ఈ రోజు
అదే అదే అదే ఎక్సెల్ స్టార్ట్ చేస్తాన్ అదే ఇగా దాంట్లో చూస్ సి యూట్యూబ్లా జూస్ చూ సర్చ్ చేసి చేస్తాను ఎలా వస్తుందో చూసి ట్రై చేస్తాను నేను
ఏ దాంట్లో అయినా చెక్ తది అడ్వాన్స్ ఇప్పుడంతా ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్ ఏదైనా దికుతదా ఆమ్
ఉహ్ అవున్ అవును
కాలేజ్ జరిపోయే దాని కన్న ఆలైన్ లో ఇంటర్నెట్ ముందరకిచ్చ చదువై
ఉహ్మ్ అదే చూస్తాను
స
మా ఫ్రెండ్ బి బీకాం కంప్యూటర్స్ నాది ఇప్పుడు వన్ టూ థౌసండ్ నైన్టీ టూ ట్వంటీ టూ బ్యాచ్ నాది. ట్వంటీ టూ బ్యాచ్ అంటే నేను అప్పుడే రాసి ఉండి ఉంటే నాకు ఈ పాటికి సర్టిఫికేటే వసుండే ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చేస్ నే ఇప్పుడు మళ్ళీ పోయి ఆ ఎగ్జామ్ మళ్ళీ రాయాలనే సిల్వార్స్ అంతా చ్ చేంజ్ అయింది, సిలబస్ మొత్తం చేంజ్ అయిపోయింది.
ఆ
టిడిపి గవర్నమెంట్ కి వైఎస్ఆర్ గవర్నమెంట్ కి ఉన్నప్పుడు మొత్ త్తం చేంజ్ చేస్ పడేచినారు ఇప్పుడు మొత్తం నేను ఆ ఎస్ యూనివర్సిటీకి పోయి ఆర్టకి పోయి అదంతా ఓపెన్ చేపించి రాస్ ది అంత చేయాలా మళ్ళీ షార్ట్ ఆ ఒక్క ఎగ్జామ్ కోసం
సుహామ్
ఉహుహ్
సిలబస్ గూడా చేంజ్ అవుతదా
మొత్తం సిలబస్ మొత్తం చేంజ్ జేశిన్నారు. అప్పుడుమ్ నీన్ చదువుకున్నప్ అప్పుడు ఫైవ్ సబ్జెక్ట్స్ ఉండేవి ఇవ్ ఆ అంటే త్రీ ఇ వన్ ఇయర్ వన్స్ ఒకసారి ఉండేది ఎగ్జాము. ఇప్పుడు అట్లా గాదు సిక్స్ సేమ్స్ ఉన్నాయ్. సేమ్సు అదే సిక్స్ మంచి మంచి ఇప్పుడు బీటెక్ వాళ్ళకి ఎట్లా ఉందో అట్లా మీకు ఉన్నట్టే.
ఉహ్ మాది త్రీ మంత్స్ ఏ సిక్స్ మంత్స్ కాద్
ఆ వీధిక్ సిక్స్ మంత్స్కి ఒకసారి సేము.
ఉహుహ్
హో నేను ఎట్లా డిగ్రీ ఎగ్జామ్స్ రాసింది. టూ తౌజండ్ ట్వంటీ టూ లో ఫైనల్ ఇయర్ నీను. అంటే ఫైనల్ ఇయర్లో సిక్స్త్ సెమ్ ఆ ఫెయిల్ అయిన వోళ్ళకి ఫ అప్పుడు సెకండ్ ఇయర్ వోళ్ళకి ఫోర్త్ సెమ్ పెడతారన్నమాట ఎగ్జామ్స్
హ్మ్
ఫోర్త్ సెమ్ వోళ్ళకి మార్నింగ్ పడద సిక్స్త్ సెమ్ వాల్ ఫైనల్ ఇయరు కి మార్నింగ్ ఎగ్జామ్ ఉంటది
హ్మ్
సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఉంటది ఎగ్జామ్ అట్లా నేను మార్నింగు ఆ సెమ్ రాసేసి వచ్చి మళ్ళీ ఆ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఫోర్త్ సెమ్ ఎగ్జామ్
రెండు
అట్లా రాసిన నేను ఎగ్జామ్స్ అన్నీను ఫిఫ్త్ సెమ్ థర్డ్ సెమ్ ఒకసారి రాసిన అది కూడా సేమ్ పొద్దునొకటి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ ఒకటి ఇంకా సెకండ్ సెమ్ ఒకట్రాసేసి వచ్చినాను ఫస్ట్ సెమ్ కూడా అదొకట్ టే అట్లా రాసేసి వచ్చాను అన్ని ఫాస్ అయిపోయినాను సెవెంటీ టూ పర్సెంట్ ఉందినాద్ ఆ ఒక్క ఎగ్జామ్ ఫెయిల్ ఎయించింది నేను అనుకుంటుంటి ఇది ఏంది ఇది నే రాదు ఖచ్చితంగా వెళ్ళిపోతాను ఫెయిల్ అయిపోతాను ఇది కంప్యూటర్ది నేను అట్ల ఫెయిల్ అయిపోయిన దంట్లోని అది ఎట్లా పోయింది ఎగ్జామ్ అదొక్కటి ఇప్పుడు చదువు ఉందాసేళ్ళ రాసేసి ఎంబిఏకి మామూలుగా సేమ్స్ వైజు ఆ రాయొచ్చంట మనకి మా ఒక సెమ్కి ఫైవ్ థౌజండ్ అట్లా కడితే వాళ్ళే రాపిస్తారండి మనకి మ్ అట్లా కట్టి రాసేద్దాం అనుకుంటున్నాను ఎంబీఏ అది కూడా ఇది ఇప్పుడు ఇయర్ ఇది అయిపోతే అదే నాకి ఇంకా టైమ్ ఉన్నప్పుడల్లా వచ్చేసి రాసేసిపోతే అవి ఫోర్ సెమ్స్ ఉంటాయి దాని కూడా ఎంబీఏకి మ్ అట్లా రాద్దాం అనుకుంటున్నా
మరి ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈజీ అయిపోతదిగా
ఏమ్ది ఫిఫ్త్ సెమ్ అయిపోయినయ్ నేను ఇప్పుడు బిటెక్ ఫైనల్ ఇయరు సిక్స్త్ మళ్ళీ సె
స్టార్ట్ అయితది
ఆ ఎయిట్ ఉంటాయేమో కదా ఫోర్ ఇయర్స్కి
మ్ ఎయిట్ సెమిస్టర్స్
ఉమ్ ఇప్పుడు ఇవి కూడా అంతే ఇవి కూడా అట్లే చేసేసినారు డిగ్రీ ఎగ్జామ్స్ కూడా సేమ్ అట్లే
డిగ్రీ త్రీ ఇయర్సేగా ఇప్పుడు
త్రీ ఇయర్స్ అయినా కూడా ఆ యామంటే ఈ అన్ని సేమ్ సిక్స్ సెమ్స్ అట్ల చేసినారు
మ్ హు
రా చదువుకొన్ రాయాలి ఇదొక్కసారి రాసేస్తే. అదీ కాను రిజక్షన్ కీ అప్లై చేశేశీ. తీసుకోవాల
ఉ
ఆ ఇప్పుడు మీకు ఎప్పటి నుంచి క్లాసులు స్టార్టు.
మాక్ ఇంకా ఇప్పుడే కాదు ఆగస్ట్. టు మూడు నెలలా స్టార్ట్ అయితయి మీకేం క్లాసెస్ ఉండవా ఇప్పుడు డైరెక్ట్ ఎగ్జామ్సేనా.
డైరెక్ట చదువుకొని పోయి రాసేద్
డైరెక్ట్ చదువుకొని పోయి రాసేదేనా.
ఆ డైరెక్ట్ చదువుకుని రాయాల
ఆహ
ఊ
ఎగ్జామ్ ఫీజూ అదీ ఎంత పడుతది సప్లిమెంటరీ ఇప్పుడు.
సప్లిమెంట్రీ ఎంతో ఆ హం థ థౌసండ్ రుపీస్. సో ట్వల్వ్ థౌజండ్ ఆ టా ట్వల్వ్ హండ్రెడ్ పడుతది
ఊహు ఆ క్వశ్చన్ పేపరు మొత్తం అంతా ఈజీగానే ఉంటదేమో ఇట్ల ఫెయిల్ అయిన వాళ్ళక్.
అ ఏం లేదు అట్లే ఏమి ఉండదు వచ్చినోళ్ళకి. అది కోడు డీ కోడింగ్ లాంగ్వేజ్ అవి ఉంటాయి కదా నేర్చుకున్నోళ్ళకీ అది ఈజీ అయితది. నేన్ ఏం నేర్చుకోలేదు గదా అందుకే నాకు రావట్లేదు అది. రాసుకున్నోళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు.
అవి లాజిక్ లు వచ్చేస్తే ఈజిగ్ సాల్వ్ చేయచ్చు ఒక్కో దానికి ఒక్కో చోటా లాజిక్. కుంటది లేకకుంటే ప్రతిదానిక్
తిష్ అది కంప్యూటర్ లాంగ్వేజ్ పేరేమో ఉంటరు కదా దాన్ని ఏదో అంటరు. కంప్యూటర్ లాంగ్వేజ్ దీనె ఆ నేమ్ ఉంటది గదా దాన్ది కంప్యూటర్ లాంగ్వేజ్ నేమ్ ఉంటది.
ఏం నేము జావా, పైతాన్ ఇలా
ఆహా కాదు ఆ లాంగ్వేజెస్నే అవి ఉన్నాయి కదా ఆ లాంగ్వేజెస్నేమ్ ఉంటది అది ఏదో. పేరు ఉంటది
ఏ లాంగ్వేజెస్ నేమంటే అదే ఏమి లాంగ్వేజు.
ఆ కోర్ లాంగ్వేజ్ ఉంటది గదా దానికి ఏదో పేరు ఉంటది అది ఏదో లాంగ్వేజ్ నేమ్ ఇప్పుడు. ఇంగ్లీషు ఇట్లా ఎట్లా అంటామో మనం కంప్యూటర్ కూడా అది ఏదో ఉంటది.
ఏముంటది ఇప్పుడు ప్రతి దానికి సపరేట్ సపరేట్ నేమ్స్ ఉంటాయి కంప్యూటర్ కి అంటే ఇంకెట్లుంది.
ఉంది ఉంది ఏదో నేమ్ ఉంది దాన్ని ఏదో అంటారు.
ఆ
ఊహ్
అ
కంప్యూటర్ కనుకో కనుకొనిందెవరు
కంప్యూటర్ ఎవరు కనుకున్నారు నాకెట్లా గుర్తుం గూడా అన్నోటాదు. హు వాడ్డమే గాని అవన్నీ చూసుకొని గుర్తు పెట్టుకునే అంతా.
చార్లిస్ డార్వినో ఏదో అంటారు పేరు.
ఫస్ట్ కంప్యూటర్
ఊ అసలు కంప్యూటర్ కనుగొనిందే ఆయనా. ఉమ్
బాగానే రీసెర్ చేశారు అయితే అంతా
అంటే చదువుకున్నాం కదా తెలుసు అట్లా
ప్రతివి అడిగి వి ఇవీ కూడా ఇలాంటి కూడా అడుగుతారా మీ క్వశ్చన్స్
ఆ నేను ఇవి టీచర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకున్నాను కదా అది తీసుకున్నాడు మొత్తం కంప్యూటర్ లాంగ్వేజెస్ ఎన్ని ఉంటాయి ఫోర్ అప్పుడు అప్పుడు జావాను ఇలాన్నీ ఉండే అవే ల్యాండ్ చేస అవే సి ప్లస్ సిసి అట్ల ఇచ్చి ఫోర్ ఆప్షన్స్ ఇస్త
ఇప్పుడు కూడా మొత్తం మాకు కూడా అన్ని అవి ఒక్కో ఏ సెమ్ లో ఒకోటి ఫస్ట్ సెమ్ లో ఒకటి సెకండ్ సెమ్ ఒకటి
నేను అవి టీచరీ అది ట్రైనింగ్ పోయినప్పుడు టీచర్ ట్రైనింగ్ పోయినప్పుడు ఇవన్నీ మొత్తం అన్నీ ఉండే
ఆ
ఉన్ ఉన్నప్పుడు అన్ని చదువుకుని అన్ని చేస్తుంటాం కాబట్టి కొంచెం నాకు దాని మీద ఐడియా ఉంది
ఆ
ఉమ్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసినాను కదా నేను అందుకు దాని మీద కొంచం ఉందనామాట ఏమి ఎట్లా అనేది తెలుసు
ఆ
ఉమ్
ఏ
చదువు
గవర్నమెంట్ కూడా ఇప్పుడు కూడా జాబ్ తో ఇవి అవి వదులుతుంటుంది ఇ బ్యాంక్ లో ఇవి అవి అలాంటివన్నా రాసుకోవాలి
ఉ బాయ ఏజ్ లిమిట్ ఉంటది
ఏజ్ లిమిట్ కూడా మా అయితే థర్టీ ట్వంటీ ఫైవ్ దాకా అల ఉంటుంది అంతే
ఇప్పుడు
థటీ సెవెన్ దాకా ఉంటారు గవర్మెంట్ ఏదైన థర్టీ సెన్ ట్ంటీస్
అదే కేటగిరీ, కమ్యూనిటీ ప్రకారం వస్తది అనమాట కేటగిరీస్ ఆ అదే క్యాస్ట్ లాగ వస్తది అనమాట అవి కూడా ఎప్పుడు మేము ఇప్పుడు సపోజ్ ఓసి అనుకో ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ లాస్ట్
హ్మ్
కాబట్టి కొన్ని ఈ ఏజ్ లిమిట్ ఉంటది కాబట్టి ఉండదు కంపల్సరీ ఏజ్ లిమిట్ ఉంది అందుకోసం ఉండదు
సరే ఆగాండి కాల్ చేస్తా ఒక టెన్ మినిట్స్ తో
సరే అండి సరే